హలో హ హలో హలో
హాయ్ ఆ హలో హాయ్ అం
బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నారా ఆ బాగున్నా సిస్ ఏం చేస్తుండ్రు ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఆ ఇందకే తిని కృష్ణ ఏ హలో
అవునా ఏం కర్రీ చేశారు ఏం కర్రీ చేశా
ఆ కర్రీ ఆ కర్రీ వంకాయ ఆలుగడ్డ చేశా ఆ వంకాయ్ ఆలుగడ్డ చేసిన హలో వినబడు
అవును సిస్టర్ ఆ వినబడుతుందండి హలో
ఆ వంకన ఆ ఆ హలో
అవునా హలో
ఆ హలో ఆ మాట్లాడండి చెప్పండి కదా తిన్నారా మీరు
ఏ ఆ తిన్నామండి
ఆ ఏం కర్రీ చేశారు ఆ తిన్నాము తినేసాము ఇందాకే తిన్నా అ
ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసాము అండి
అవునా
ఆ ఏం చేస్తుండు
ఆ ఖాళీ గనే ఉన్నారా నేనా ఆ స్టిచింగ్ ఇట్ల చేసుకుంటా
అవునా ఎప్పుడైనా తిరుపతికి కెళ్లారా? ఆహా ఎప్పుడైనా తిరుపతికి కెళ్ళరా మీరు?
ఆ లేదు రా ఇంతవరకయితే ఉహు లేదు వెళ్ళలే కారాబు అని అంటరు
అ అవును
ఇప్పుడు సేవకి చాలా మందీ ఆ సేవలో వెళ్ళాలని చాలా రిజిస్ట్రేషన్ చేసుకుంటుండ్రు కదా ఆ నేను కూడా చేసుకున్నారా రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఆగస్టు లో రిజిస్ట్రేషన్ చేస్ కున్నా అంటే రాలే ఇంకా నాకు అంటే జనవరిలో అన్నరు జనవరిలో ఇంకా ఫిబ్రవరిలో అన్నరు ఇప్పుడు మార్చ్ లో అన్నారు ఇంక్ ఇంకేం చెప్పట్లేదు లాస్ట్ ఎండింగ్ వరకు చెప్తారా లేపోతే ఫిబ్ర మళ్ళీ ఏప్రిల్ అంటారా తెలియదు చాలా అంటే చాలా వెయిటింగ్ చేస్తున్నా నేను ఆ అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నరు అంటే వాళ్ళు ఇదివరకు టూ టైమ్స్, త్రీ టైమ్స్ వెళ్ళిండ్రంట వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసిండ్ర్ అన్నట్టు
స్ ఆహా
కార్డు తోని ఆ ఫోటో ఇచ్చిన ఆధార్ కార్డు ఇంకొక వంద రూపాయలు ఆన్లైన్ కి అలా తీసుకున్నరు అట్లా బ్యాచ్ బ్యాచ్ వెళ్ళిన ఆ థర్టీ థర్టీ మెంబర్స్, థర్టీ మెంబెర్స్ అనుకుంటే థర్టీ మెంబెర్స్
ఆ మీ ఊరి నుంచేనా?
ఆ మా ఊరి నుంచెల్లె థర్టీ మెంబర్స్ అదే ఇంక రాలేదు పిలుపు
ఆహా అందరు అడోల్లెనా ఆడవాళ్ళు అంటె అందరు లేడీస్ తోనే ఎళ్తున్నరా?
ఆ లేడీస్ తోనే లేడీస్ తోనే
మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళారు తిరుప్ ఆ అహా లేదు జెంట్స్ అంటే మగవాళ్ళు కూడా వెళ్ళొచ్చు
వెళ్ళొచ్చా ఆ నాకు తెలిదు ఆ
మా వాడలో కూడా ఒక అమ్మ తీసుకొని వెళ్తది. మా వాడలో కూడా ఒకమ్మా మనిషికి ఇంతా అని అమౌంట్ కలెక్షన్ చేసుకొని టెన్ డేస్, లెవెన్ డేస్ ఏమో ఉంటది కదా తిరుపతిలో అట్లా తీసుకెళ్ళే ఆ తీసుకొని వెళ్తు దానికి ఒక యూనిఫాము సేవాకి ఆరెంజ్ కలర్ది అట్లా అని తీసుకొని ఉమ్ తీసుకొని వెళ్తది
ఇంకాఉమ్ ఇంకా ఐడి కార్డు చేయించుకోవాలంట
ఆ అవును ఎట్ల ఎళ్తా అనుకుంటు
ట్రైన్ లో తీసుకెళ్తుదంట ఇంకా ఇంక డిసైడ్ ఏం కాలె ఇంకా ఎప్పుడు అన్నది ఇంకా డేట్ రాలే కదా ట్రేను అని అంది
అవ్
ఉమ్ ఇంక అక్కడ నుండెళ్ళి అరుణాచలం కూడా ప్లాను వేసిండ్రు మరి అది
ఆ
లేదు అరుణాచలం వాళ్ళు అను కున్నారంట వెళ్దాము అని
ఉమ్ అవును సిస్టర్ మేము వెళ్ళాము కానీ మా ఇంట్లో వాళ్ళే సేవాకి వెళ్ళండ్రు మేము ఓన్లీ శనానికి ఎల్లాము
అవునా బాగువు చాలా బాగుంటాదా ఆ అదే నేను వెళ్ళలేను ఎప్పుడు కూడా అ అవును
ఉ
ఇప్పుడే ఈ సేవ ద్వారా వెళ్దామని చూస్తున్నా సేవ ద్వారా వెళ్దామని చూస్తున తున్నా తనా పిలుపు గురించి కూడా వెయిట్ చేయాలి కదా
అవును
మన ఊరికే అనుకుంటే వెళ్ళము మన ఊరిక కే అనుకుంటే వెళ్ళలేము కానే ఏన్న పిలుపు రావాలి తనకిష్టమైన వాళ్ళనే రప్పించుకుంటుడంట అవునా
అవును ఆ చాలా బాగుంటుంది
ఈ ప్రాసెస్ ఎట్లా అక్కడ ఫస్ట్ ఫస్ట్ ఎట్లా అన్నట్టు
అ అంటే మేము ఇట్లా అంటే మా వాడలో ఒక ఆమె తీసుకొని అంటే ఆమ అందరినీ తీసుకని వెళ్తుంది సంవత్సరానికి కొంతమందిని ఇట్లా గ్రూప్లు వేసి తీసుకొని తనే వెళ్తుంది అన్ని ఫెసిలిటీస్ కూడా తనే చూస్తుంది ఆ తనే చూస్తుంది అంటే తను ప్రతి ఇయర్ కొంత కొంతమందిని తీసుకుొని వెళ్తుంది అట్లా సేవా కీ
ఉ బాగుంటది కదా
తీసుకొని వెళ్ళి ఆ చాలా బాగుంటుంది మా వాళ్ళు వెళ్ళారైతే మా వాళ్ళకి అయి తే అంటే ఇట్లా దేవుడు ఉంటాడు కదా సెవెన్ గదులు ఉంటాయి కదా ఏడు గదులు మూడో గదిలో మా వాళ్ళకి డ్యూటీ పడ్దది
అవునా ఆ
ఆ
ఉ
అడ మంచిగ అన్ని అన్నిీ దొరుకుతాయి మంచిగా ఉంటాయి
అవునా ఉహ్మ్
తిన్ ఇంకా చుట్టూరు మా వాళ్ళు కూడా మాకో
తోట అదే గులాబీ గుబీ పూలతోట ఉంటది
ఆ ఆ అఅక్కన్నే స్వామి కావాల్సినవివన్నీ ఆ ఏదికొండల మీదే
డ్యూటీ పడు తందంట కూడా క చే అవునంట కాజు కూడా అక్కడే కట్ చేస్తారు మూతికి మాస్క్ పెట్టుకని కదా యూట్యూబ్ లో చూశ్న
మన మేలికొండలు ఎక్కుతుంటే చుట్టూ పచ్చని ప్రకృ తో జింకలు నెమలిలు కోతులు మంచిగా గనవాడతయ్ ఆ
ఇంకా దేవుడు ముందు కూడా ఇప్పుడు విగ్రహం ముందు కూడా డ్యూ పడుతుదంట అంటే ఒక్కొక్కరు పోయిన వాళ్ళు యూట్యూబ్ లో చెప్తారు కదా అదయితే చాలా అదృష్టం కదా మనం చూడ్డాానికే వెయిట్ చేస్తాము ఇం ఇంక డైరెక్ట్ గా అక్కడనే మనకు డ్యూటీ పడితే ఎంత అదృష్టం కదా హా విఐపి వాళ్ళని లైన్ లైన్ గా. పంపియాలంటా గాదా.
అవును.
ఆ ఒక్కొక్కరిని లైన్ లైన్ గా జస్ట్ వన్ మినిట్ ఇట్లా ఇట్లా చూసి చూడనట్టుగానే. వెళ్ళాల్నాట ఒకొక్కరు ఫస్ట్ ఇట్లా అక్ అక్కడ ఉండి దండం పెట్టుకోవడం అట్లా ఉండడా ఉండదంట కదా.
ఆహా ఇట్లా దనిన్స్ దన్ లెట్స్ కన్నులా చూస్తామో లేదో వెళ్ళండి వెళ్ళండి అని.
ఆ అని తోచ్రా అవునంట. అలా ఆగి నా అట్లా చూడాలే హు చూసుడు అదేము లేదంటా. ఇలా చూస్తూ చూస్తూనే వెళ్ళాలట. అక్కడ వడ్తాదంట డ్యూటీ. లక్కీ గాదా. నాకైతే నీన్ గోరుకుంటున్నా, నీన్ వెళ్తే నాకైతే కంపల్సరే. ఆస్ సన్ డేస్ లో ఒక్క రోజైన అక్కడ పడాలని.
పడ్తది కంపల్సరీ పడ్తది. మళ్ళా అక్కడ డైలీ పూజలు.
ఆ అవును ఇంకా అది ఆ పలుగోసేదాన్. ఇట్లా కూడా చాలా ఈ మంచిగా అనిపిస్తది కదా
ఆ మనకు సేవ చేయాలంటే ఎన్నో పుణ్యాలు ఉండా. అవును ద మనం తిరుమలక్ పోవాలంటే ఎంతో పుణ్యం ఉండాలి.
ఆ అది లేకపోతే అది. కలగాద్ రాదు. హు
ఇప్పుడు మనం తిరుపతి పోతే పక్కన కూడా కొన్ని దేవస్థానాలు ఉంటాయి కదా. వాటిని కూడా చూసి రావాలి.
ఆ ఉన్ చాలానే ఉంటాయ్ అంట కదా. పక్కనే చాలానే దేవస్థానాలు ఉంటాయంటా
మళ్ళా గుట్టదిగినాక్ ఇకా షాప్స్ ఉంటాయ్. అందులో అంటిట్లా పూసలు వాళ్ళ చేసి అమ్ముతారు కదా. అవి కూడా చాలా బావుంటాయ్. అంటే చైన్స్ మనం వేసుకోమా చైన్స్ అంటే చేసి పూసలతోన్ చైన్స్ సేసామ్ మాదా
ఆహ్ ఆ
ఆ అవి కూడా వాళ్ళే చేసి అక్కడ అమ్ముతరు. అవి కూడా బావుంటే హుహ్ అదే ఏళ్ళారా మీరు ఎప్పుడైనా
లేదు లేదు చూస్తున్నా ఇప్పుడే ఇగ వెళ్ళాలి ఆఅ లేదు
హు
ఊ
చాలా మంది అక్కడ అంటే గుండు మొక్కుకొని గుండ్లు వెంటుకలు, ఆడవాళ్ళు అయితే ఐదు కతేళ్ళు. ఉహ్ చాలా మంది మొక్కలు తిక్కతే హా ఆ అంటే చాలా మందిలే చాలా మంది ఆడవాళ్ళు కైదు కతేర్లు మొక్కుక్ హు లేకుంటేమ్ మగవాళ్ళు గుండని మొక్కుంటే ఎవరి ఇష్టం వాళ్ళది.
ఎవరిష్టం వాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు కూడా మొత్తం చూపిస్తరు కదా.
అవును
వా
మా ఇంట్లో వాళ్ళు కూడా ఏళ్ళారు మూడు సార్ల. అంటే చుట్టాలు మూడు సార్లు ఏళ్ళతే మూడుస్ సలు గుండు చేసిచ్చారు
అవునా ఆ హుమ్ మంచిది అంట అక్కడ తనకి ఇష్టం అంట కదా ఏంటి ఇంటికలు ఇవ్వడం జుట్ ఇవ్వడం ఉమ్
అదే వెళ్ళారా లేదాని
ఆ లేదు లేదు ఛాన్స్ వస్తే వెళ్ళాలి.
ఆ వెళ్ళండి అదే
ఆహ్ ఆహ్ సరే
సరే అండి
ఆ సరేరా